హలో
ఆ వినపడిస్తాంద
ఆ పడుతోంది ఏం చేస్తుంది
ఉ నీళ్లు తాగుతున్న
అవును
మీరు
నేను బయట కూర్చుని ఉన్నా
బయట కూర్చొని ఉన్నావా
ఉ హు
అవునా తిన్నారా మరి
ఏదో చెప్పి కదా ఫైవ్ ఫ ఫైవ్ తిన్నా
ఫైవ్ కు తిన్నావా
ఆ ఇంకా ఇప్పుడు తిన బుద్ధి కాలే చెప్తే అప్పుడే చెప్తున్నా మార్నింగ్ రిటర్న్ అయిత
ఆ
లేట్ ఎందుకు అయితది
అంటే ఒక పొద్దుగాడ మామూలు ఆకలిస్తుంది నీకెప్పుడు ఆకలి కాలేదా
నేను నిద్రపోతే మెలుకువ కూడా ఉండదు నాక పొద్దునే వరకు
అవునా గాడ్ గిఫ్ట్ అయితే నువ్వు
అస్సలే నేను ఇంకా ఎగ్జామ్ టైమ్ లో అయితే ఎంత అయినా రాత్రి చదివి పాడుకుంటా అది కుదరలేదు అనుకో ఫాస్ట్ టెన్ కి అట్లా పను పడుకొనేసి పొద్దునే టూ కి త్రీ కి అట్లా లేసేస్తా
వాయమ్మ మీరు చాలా డెడికేషన్ గా ఉన్నరే
చదివితే రాత్రన్న చదువుతా కంటిన్యూగా లేకపోతే పొద్దునన్న చదువుతా
అవునా
ఉమ్ ఎక్కువ అంటే నైట్ ఎలే అంటే ఎగ్జామ్ బట్టి కొన్ని ఆఫ్టర్నూన్ ఉంటాయి మార్నింగ్ ఉంటాయి కదా
ఓన్లీ
అట్లా ఇంకా మార్నింగె ఉంటే చదవేస్త కాబట్టి నైట్ చదివేస్తా ఇంకా ఆఫ్టర్నూన్ ఉంటే మార్నింగ్ లేసి చదువుకుంటా
మార్నింగ్ లేసి చదువుకుంటావా ఉమ్
పోలే మీరు
అవునా
అవును
ఉ
లేయడం అయితే మామూలుగా ఉన్నప్పుడు ఎప్పుడు మధ్యలో లేవలెను
మామూలుగా ఎప్పుడు ల్లేయవా మధ్యాహ్నం అట్ల ఏమన్నా అలవాటు ఉందా పండుకోవడం
ఆ ఉంది.
ఉందా
ఈ రోజు పనుకొన్ని ఆ పనుకున్నా ఈ రోజు గూడా కానీ చెప్తి కదా ఇంట్లో ఫ్యాన్ లేదు అని బయటకి వచ్చినా బయట ఈగలు గరుస్తున్నయ్ నిద్దరాలే
అవునా ఇంగ రిపేర్ చేయలేదా
అది మోటార్ కాలిపోయిందంటా రే పు ఇప్పుకొని దాన్ని ఎత్తుకురమ్మన్నారు
ఉమ్
అంటే ఇది మోటార్ కాలిపోయ్ ఉంటుందంట లోపల చెప్పినారంట అట్లని అందుకని ఫ్యాన్ని అంతా ఓపెన్ చేసి కొరమన్నారు అదొక్కటి తక్కువ నాకి
ఉహూ
కరెక్టే చదివినాము కానీ ఏం తెలుసు మనకి
అవునులే
ఉమ్ వాళ్ళయితే గినా ఎక్స్పీరియన్స్ పర్సన్ కదా కొద్దిగా
ఎక్స్పీరియన్స్ ఉంటుంది అదే అనిపిస్తుంది మనం చదువుకొని వేస్టే వాళ్ళ ముందర అని
ఉమ్ నిజంగా వాళ్ళు మా నాన్న కూడా చేస్తారు తెలుసా కొన్ని ఎప్పుడైనా రిపేర్ వస్తే స్విచ్ బోర్డులు
ఉమ్
ఇంత బాగా అన్ని వాళ్ళకి కెపాసిటరు ఇంకా అవేంటివి అర్థ్ అయిపోయిందని ఇది ఏది బిగిస్తే అది పాశ్వువా నెగిటివా అనేది కూడా తెలుసు
వాళ్ళకి ఆ నేమ్స్ తెలియవంతే కానీ ఏది ఎక్కడ కనె చాలా అన్ని బాగా తెలుసు మనకి నేమ్స్ తెలుసుగాని ఎక్కడ ఏం కనెక్ట్ చేయాలో తెలీదు
ఆ
ఉమ్
కే మండి మరి
మీరు ఎప్పుడైనా అత్రసాల్ చేసినారా
అత్తర సాలా ఆ చేసేవాళ్ళు అమ్మమ్మ చేస్తాండ
ఉమ్ ఈ రోజు వేరే అక్క చేస్తా ఉండింది అంటే వాళ్ళ ఉమ్ అక్క పిలిచింది మళ్ళా కొన్నిసేపటికి పోయేసి వచ్చిన
ఆ
మళ్ళ తిన్న మళ్ళ తిని
ఆ
చెత్తలు తూసి స్నానం చేసి పాలు కొలిచి
అవునా
ఉ
ఉ
ఇప్పుడు కొంచె చెపులు ఫ్రీగా ఉంటే నీతో మాట్లాడదామని
ఓ అవునా ఇంక ఇప్పుడు చానా కష్టం పన్నట్లున్న నేమో కదా
లే అదేం కష్టమేనదెం కాదు ఈజీదే
ఇజ్జినేనా
ఉ
ఉ ఇంకా మరి
ఉ చెప్పాలి మీరు ఎ ఎప్పుడు ఇంటికి
వచ్చేసి అది ఇరవై ఆరో తారీకు అట్లా పోదాం అనుకున్నాను
మళ్ళ వన్ మంత్ వచ్చేస్తావా
ఉ
మళ్ళా ఎప్పటికకి వచ్చేస్తావు
మళ్ళీనా అదే చూడల్ల ఇం ఇంకా ఒకవేళ ఇంట్లో ఉండల్ల లేదంటే ఎప్పుడు రావాల్ల అనేసి
ఉహు
ఉ అది ఎప్పుడన్నా కుదుట్టే
ఉ అంతేలే
ఆ మీరు కాలేజీకి స్టార్టింగ్ లోనే వస్తారా
ఏమో చూడాలా నాకు ఏమి అంత ఐడియా లేదు ఏమనుకోల
పదహారో తారిక్కి ఓపెన్ అయితుందంట కదా
అవునా నాకు ఆ విషయం కూడా తెలీదు
అవునా
ఉ
ఇంగ ట్రైనింగ్ అట్లే కంటిన్యూ చేస్తామని అని చెప్పినారంట
అయితే మనం వెళ్ళి యూజ్ ఉండదయితే అప్పుడు
ఆ మనం వెళ్ళినా కూడా యూజ్ ఉండదు ఆ అంటే మాక్సిమం ఎవరు కట్లా కాబట్టి
అవును అది నిజమే కాని మనల్ని టార్చర్ చేస్తారమో ఈసారి
ఆ ఏమంటారు వాళ్ళు
ఉ హు
ఇంకా ఆగస్టు లోనే పొల్ల మనం
ఉమ్ ఎమో చూడద్దాం అప్పటి అప్పటికి ఏం జరుగుతుందొ
ఆ అంతేలే ఉ ఇంకా ఏం విశేషాలు
చెప్పాలి మీకు ఏ కర్రీ అంటే ఇష్టం
నాకు చికెన్ ఇష్టం
ఉహు
ఉ మీకి
నాకు చికెన్ అంటే ఇంక అందరికి ఇష్టమే నాకు అదే ఇష్టం నువ్వు మటన్ తినవా
తింట
నేను తింటా
ఆ తింట
నేనే తింటా ఆ మూడు ఓకే మళ్ళ ఇంకేం తినను ఇంకా
కోడిగుడ్డు
ఆ కొడిగుడ్డు ఫిష్ అంటే నేను కర్ర్రి తిన్లేం కాని ఎక్కువగా ఫ్రై చేస్తే ఎక్కువ తిం ఆ కబాబ్
కబాబే బాగుంటుంది. ఫ్రెష్ అది కర్రి చేస్తే స్మెల్ వస్తుంది తుంది
నేను అంతే మా అమ్మ ఇంకా నేను చేసిది తిననని కర్రీ కర్రీ చేస్తుంది. మా పక్క
ఆ ఇంకా ఇది చార్ చేసుకోకున్నప్పుడు చేపలే తినాల అప్పుడు నేను ఏం చేస్తానంటే చేప తీసుకొని కొద్దిగా ఆయిల్ ఏసి దాని దగ్గ మంచిగా మారిపోయేదకా ఇట్లా వేసి ఉప్పు కారం
హ్
నిమ్మ కాయ అట్లేస్తే బాగుంటుంది. కదా
అవునా ఎప్పుడు ట్రై చెయ్యల అంటే నువ్వు సపరేట్ అవి వేసి చేస్తావు అయితే
ఆ అంటే ఎప్పుడైనా చారే ఇంకా
అవునావునులే
ఉ కానీ కబాబే బాగుంటుంది. వాటి
కరెక్టే
చాలా బాగుంటుంది. కబాబు దాని పై యర్ అయితే నాకు భలే ఇష్టం అ
హ్ అవున ఇంకా నాకు నాకు ఇష్టం ఇంకా కొన్ని చేపలల్లో ముళ్ళులే ఉండవు చుడు అలాం టీవీ అయితే ఇంకా ఇష్టం నాకి
ఉ కైనా అవి చాలా రేరేమో కదా అట్లా చేపలు ముళ్ళ లేకపోకుండా ఏంటీ వీ
ఇంగ దొరకడం చాల కష్టమే
ఆ అవి అట్లా ఉంటే గీన ఎక్కువ రేట్ చెప్తారు కదా హ్
మేము చెప్తే కదా మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి పోయినా ఆని అ అంటే మా అమ్మమ్మ్లే అమ్ అమ్మా వాల్ల ఊరిలో ఒక రివర్ అంటే ఏరులాగా ఒకటి ఉంటుంది.
ఆ
అక్కడ నుంచి తెచ్చిచ్చినాడు మామా అమ్మ చేపలు బాగానే ఉన్నాయి దాంట్లో ముళ్ళులు అస్సలు తక్కువ ఉన్నాయి నాకు నచ్చింది
అవునా తక్కువ ఉన్నాయ ఉ అయితే ఇంకేంలే మరి ఈడ నేను కొన్ని నీళ్లు పెట్టింటా బెడ్డు పైన
హ
బెడ్డి పైన అంత పడిపెయ్ నాయ్ ఇబ్బుడు పనుకొనెదెట్ల పనుకోల్ల
అయ్యో మూత పెట్టిండ్లేదా
అంటే అది మామొలు గింజలు ఏసి నాన్ పెడ్ తాండ్రి నేను రోజు అది
ఒహొ గ్లాస్ లోనా లేకపోతే బాటిల్లోనా
ఆ అంటే గ్లాస్ టైపు
అయ్యో
ఉ ఇట్లా కుచ్చున్నానా బెడ్డు కొద్దిగా ఎగిరింది అందుకే పడిపెయ్ నాయ్
ఏందది ఎప్పుడు ఆరేది
ఆ ఒక పని చెయల్లేదు దాన్ పైనే ఒకటి ఏదో ఒకటి బట్ట ఏసి పనుకుండా
కో బెడ్డుంటుంది గదా వేరే పాప రాలేదు కదా
హా లేదంటే దానిపైనన్న పనుకుొనేస్తా
అంతేలె
మ్ ఏమంటే నా బెడ్ పైనే పనుకుంట ఎందుకంటే నేను ఆ అది జా బెడ్డం జాయింట్ గా ఉందా వేర పిల్ల మీద కాళ్ళు ఏస్తా నేమొ అని భయమేస్
ఉహు నాక్కూడా అంతే నీలాగే అంటే నా బెడ్డు మీదే పనుకోల్ల అనేసి నేను
అవునా
ఆ
ఆ
క్ష ఉంటంది కానీ బానే ఉంటుంది ఫ్రెండ్స్ మీద ఫ్రెండ్స్ దగ్గర పనుకున్న అరే హాస్టలేమ్ పట్టిచ్చుకోకున్న ఉన్నా నాకి ఈ నడుమునే ఏమైందో ఏమో అన్ని పట్టిచ్చుకుంటన్నా
అవునా ఇంగ ఇంట్లోనే బా ఫ్రీగా ఉండాల్ల కదా
హాస్టల్లో ఏం సరిపేయింది బానే ఉన్నా ఇప్పుడు హాస్టల్లికి పోతె ఇంగా తేడాగా ప్రవర్తిస్తానేమొని సన్
అవునా
ఈ నడమలె ఏమొ అయింది నాకి
ఈ నడమనె ఏమొ అయింద
అ
ఏం కాదులేండి
ఉ
ఓహొ ఇంకేమండి మరి విశేషాలు
నేన అండి సరే అయితే మళ్ళీ చూస్తా
ఆ సరే
ఆ సరే అయితే బాయ్ ఉమ్ బయ్